ఏం చేస్తున్నారు
లే అండి నార్మల్గా ఇట్లా బయట కూర్చొని ఉన్నాను
అవునా మీకు ఎక్కువ ఎలాంటి ప్రయాణాలు అంటే ఇష్టమండి ప్రయాణాలు చేస్తరా అసలు
ప్రయాణాలు నాకు చాలా ఇష్టం చేయడం అంటే నేను ఎక్కువ దేవుడు గుళ్ళకి గాని ఇట్లాంటి వాటిలో ఎక్కువ ట్రావెల్ చేస్తా తిరుగుతా ఉంటాను నేను నార్మల్ గా ఫ్రెండ్స్ తోటి అట్లా వెళ్తా ఉంటాం ట్రావెలింగ్స్ కి చనా ఇష్టం ఎక్కువ నేను విజిట్ చేసి ప్లేస్ అంటే తిరుపతి ఇట్లాంటివి
నార్మల్గా ఇంత రీసెంట్ గా ఏమేం ఎలాంటి వాటికి వెళ్ళాలి
మీ ఈ రీసెంట్ రిస గా అంటే ఎక్కువ తిరుపతికి అరుణాచలం ఇట్లాంటి వాటికి వెళ్ళాము దాని తర్వాత తర్వాత ఇట్లా వైజాగ్ ఇట్లాంటి వాటికి వెళ్ళాము పాండిచ్చేరి అరకు ఇట్లాంటి వాటికి ఎక్కువ వెళ్ళాము మేము ఎక్కువ వెళ్ళిందంటే తిరుపతి అరుకు
ఎందుకని ఎక్కువ తిరుపతికి అరకుకి వెళ్లారు అక్కడ ఎలాంటి అంటే ఒకసారి చూసిన ప్లేస్ ని మళ్ళీ చూడాలనిపియ్యదు కదా అక్కడ మీకు అంతగాని నచ్చింది ఏంటిది
నాకు అక్కడ అంతగా నచ్చిందంటే ఎక్కువ దేవుడు వెంకటేశరస్వామి అందుకని అట్లా అక్కడ కొన్ని చానా ప్లేసెస్ ఉన్నాయి కదా దగ్గర్లో ఉన్నాయి ప్లేసెస్ అరుణాచలం ఇంకా జపాలి ఇట్లాంటియి వెళ్ళినప్పుడు అక్కడ విజిట్ చేస్తాం ఒక్కొక్క ప్లేస్ వెళ్ళినప్పుడల్లా ఎక్కువ ఒక్కసారి
ప్రయాణాలు ఎక్కువ ఎలాంటివి చేస్తారండి అంటే ట్రైన్ లో వెళ్ళడానికి ప్రయాణాలు చేస్తారా బస్
ఎక్కువ ట్రైన్ లో వెళ్తామండి ఎక్కువ ఎటు వెళ్లిన గాని ట్రైన్ లోనే వెళ్తాం ఎక్కువ శాతం
మీకు ఎక్కువ ఏమి ఇష్టం ట్రైన్ లో వెళ్ళడం ఇష్టమా బస్సులో ఇష్టమా
నాకు ఎక్కువ అంటే ట్రైన్ లో వెళ్ళడం అంటేనే ఇష్టం చాలా
ఇప్పుడు ట్రైన్ లో వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు లాంటివి తీసుకోవాలి కదా అండి అంటే దొంగలు ఇట్లా పడుతూ ఉంటారు మన వస్తువులు మనం ఇట్లా జాగ్రత్త చూసుకోవాలి అలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు
అంటే ఇక మనం తీసుకొచ్చే లగేజీలకి లాక్ లేసి మనం పనుకునేటప్పుడు బ్యాగులు అయితే మన తల కింద నార్మల్ సూట్ కేసినట్లయితే సీట్ కింద అలా పెట్టుకొని మనం తాళలు వేసుకొని దానికి పెట్టుకుంటాం బ్యాగులు అయితే మన పక్కన పెట్టుకోవడం తల కింద పెట్టుకోవడం అట్లా పెట్టుకుంటాం
నార్మల్గా మనం ప్రయాణాలు చేసేటప్పుడు ఆహారం లాంటివి తీసుకెళ్తాం కదండి దూరం వెళ్ళేటప్పుడు మీరు ఎలాంటి ఆహారం తీసుకెళ్తారు
ఎక్కువ అంటే వైట్ రైస్ చా టమాటా కర్రీ ఇట్లాంటివి తీసుకెళ్తా ఉంటాం పులిహర ఇవి ఎక్కువ తీసుకెళ్తాం ఎటైనా ప్రయాణాలకు వెళ్ళినప్పుడల్లా ఎక్కువ శాతం రైస్ పులిహర కర్రీసు వెజిటేరియన్ అంతే
నార్మల్ గా ఇలాంటివి తీసుకెళ్తే తొందరగా పాడైతాయి కదా అండి ఇప్పుడు కొన్ని దూ దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు
ఉ
మనము కొంచెం ఎక్కువ రోజులు ఆగేటివి తీసుకెళ్తాం కదా అలాంటివి ఏం తీసుకెళ్తారు మీరు
అలాంటి అంటే పచ్చడి తీసుకెళ్తాం ఎక్కువ
ఆ పిండి వంటలు లాంటి ఇట్లా ఏమి తీసుకెళ్లరా
పిండి వంటలంటే కారపూస చెక్క గారెలు అరిసెలు ఇట్లాంటివి పట్టు పట్టుకొని వెళ్తాం ఇగ ఏదున్నా ఆడ కొనుక్కొని తినడమే మళ్లీ
బయటి ఆహారం ఇలాంటి ఏవన్నా తీసుకెళ్తారా వెళ్ళేటప్పుడు లైక్
ఆ బయ బయటిహారాలంటే బిస్కెట్ ప్యాకెట్స్ చిప్స్ అంటే మురుకులు ఇట్లాంటి తీసుకెళ్తాం చెకోడీలు కారం బూంది ఇవి
ఆ ట్రైన్ లో ఆహారం తినేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా అయితయి కదా అండి మోషన్స్ కానీ వాంతింగ్స్ కానీ అలాంటివి అయినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు
అంటే మనం ముందుగానే మనం తెచ్చి పెట్టుకున్న బ్యాగ్ లో టాబ్లెట్స్ ఉంటాయి కదా టాబ్లెట్లు వేసుకొని కొసేపు విశ్రాంతి తీసుకొని దాని తర్వాత వాషింగ్ మెషన్ మళ్ళీపోయి ఏసీ రాడమే
మీరు ఎక్కువ కుటుంబంతో ఎక్కువ ఎళ్తారా, స్నేహితులతో ఇట్ల ఎక్కువ వెళ్తారా?
ఎక్కువైతే వెళ్ళింది కుటుంబంతోటె ఎళ్ళాను, స్నేహితలతో పోవడం అంటే చానా ఇష్టం.
కుటుంబంతో ఎలాంటి ప్రయాణాలు లాంటివి చేశారండి, ఎలాంటివి చేస్తరు కుటుంబంతో వెళ్తే?
కుటుంబ తో అంటే ఎక్కువగా తిరిగేది, తిప్పేది గుళ్ళకే తిప్పుతారు ఎక్కువ. అరుణాచలం, అయోధ్య, బూద్గయ ఇట్లాంటి వాటికి తిప్పారు ఎక్కువ. తిరుపతి, విజయవాడ ఇట్లాంటి వాటికి ఎళ్ళాం ఎక్కువ.
మీకు అలాంటి వాటికి ఇలా గుళ్లకు ఇలా వెళ్ళడం మీకు ఇష్టమేనా, సంతోషకరమేనా?
ఆ సంతోషకరమే కదా, దేవుడి కాడికి ఎళ్తున్నప్పుడు మనం సంతోషంగానే వెళ్తాం కద. ద మనం
మీరు వారికి ఎళ్ళినప్పుడు ఎలా అనుభవం చెందుతరా చెందుతారండి?
ఇలా అందంటే చానా ఎగ్సైట్మెంట్ ఉంటది, కొన్ కొత్త ప్లేస్ కదా ఫస్ట్ టైము. చూడ్నికి చాలా బాగుంటది, మనం తిరుగుతా ఉంటాం, అన్ని గుళ్ళ అన్ని కవర్ చూస్తా ఉంటాం, చూసినప్పుడల్లా మనసుకి కొంచెం ప్రశాంతంగా కనిపిస్తది, అట్లా.
కొందరు అంటూ ఉంటారు కదా, అంటే దేవుని దగ్గరికి ఎళ్తే కొన్ని మంచి జరుగుతాయిని, అలాంటి ఏవైనా? ఎక్స్పీరియన్స్ అయి మీకు అనుభవంలోకి వచ్చినాయా?
అలా అంటే అట్లాంటి అయితే ఎక్కువైతే నాకతో అయితే ఏం కాలేదు ఇప్పటి దాకైతే.
మీకు మీరు చేసిన. ప్రయాణాల్లో మీకి ఇష్టమైన ప్రయాణం ఏంటిది?
నాకు ఇష్టమైన ప్రయాణం అంటే అయోధ్య పోవడం.
అక్కడ ఎలాంటిది చూసారండి, మీకు అయోధ్యలో కలిగిన అనుభవం ఏంటిది?
అయోధ్యలో కడిగినం ఏంటిందం రాముడి గుడి చూడగానే. అట్లా అయిపోయినంత దాని తర్వాత రాముని చూడగానే కొంచెం మంచు ప్రశాంతంగా అనిపించింది. ఎక్కువ అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటడు, ఆంజనేయ స్వామినీ చూన్నికి చానా. బాగుంటాడు అది అట్లా.
మీకు ఇంకేమైనా ప్రయాణాలు చేయడం అంటే ఇష్టమా?
నాకు ఎక్కువ ప్రయాణాలు, ప్రయాణాలు చేయడం అంటే చనా ఇష్టం. ఆ లై ఎట్లా అంటే అరుకుపోవడం ఫ్రెండ్స్ తోటి, అట్లా ఎంజాయ్ చేయడం. ఎక్కువ ఉమ్ నార్మల్గా ఎటైనా ట్రిప్ ఏయడం, అదే ఎళ్ళడం.
ఏమైనా ఇప్పుడు వెళ్ళాలని ఏమైనా ఉన్నయా అండి, ఇంకా వెళ్ళాలం చూడాలి ఇంకా ఇవి ఇంకా మిస్ అయినయి అన్నట్టు ఏమన్నా ఉన్నయా?
ఇంకా అట్లాంటి అంటే ఎక్కువ ఉన్నయి. చూ పోవాలి గలా అంటే దుబాయ్ గాని, ఇట్లాంటి వాటికి పోవాలి ఎక్కువ. పోవాలని ఉంది, కానీ టైం పట్టిద్ది పోనికి.
మీరు మీ స్నేహి తులతో వెళ్లిన చిన్న చిన్న ఏమైనా ఉన్నాయా ఎలాంటినా అన్నా ప్రయాణాలు చేసినయి.
క్కువ నేను విజయవాడ, హైదరబాదు ఇట్ వైజాగ్ ఇట్లాంటి వాటికి వెళ్ళాను, విజయవాడ ఎళ్ళినప్పుడు టెంపుల్కి వెళ్తాము, హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ వండర్లా అట్లాంటి వాటర్ పార్క్స్ ఉంటే అట్లనే నీళ్ళ పార్కుంటే అట్లాంటి వా టికెళ్ళి కో ఎంజాయ్ జేసి వస్తాం అట్లా వైజాగ్లో బీచ్ ఉంటది అక్కడకెళ్ళాము
మీకు ప్రయాణాల్లో ఎలాంటి అయినా అనుభవాలు కలిగినాయా అంటే ఒక్కొక్క ప్రయాణంలో ఒక్కొక్క అనుభవంగా గుర్తుండిపోతది కదా అలాంటి అనుభవం గానీ సంఘటన కానీ ఏమన్న జరిగినయా
అట్లా అంటే ఫ్రెండ్స్తో పోయినప్పుడు ట్రైన్ లో పోయేటప్పుడు మంచిగా ఎంజాయ్ చేసుకుంట మాట్లాడుకుంట పోయిన. అనుభవాలు ఇట్లాంటి దిగిన తర్వాత మంచిగా వీడియోలు తీసుకుంట ఫొటోస్ దిగ్కుంట ఇట్లాంటీ టెంపుల్లోకి ఎళ్ళేటప్పుడు ఇట్లాంటీ
మీరు ఆ ప్రయాణల్ చేసేటప్పుడు ఆ ఎలాంటి వీడియోస్ గానీ ఫొటోస్ గాని తీసుకుంటారా
మ్మ్ తీసుకుంటంగ అంటే అవి అంటే మనం వా ఎళ్ళేటప్పుడు. స్టార్టింగ్ లో వీడియోస్ తీస్తం మళ్ళీ మొత్తం మధ్య రోజు బోయే దాకా మొత్తం ఎక్కడెక్కడ తిరిగినమో అవన్ని వీడియో తీ తీస్కొని ఫొటోస్ తీస్కొని మళ్ళీ అంత మెమోరీ లెక్క ఒక విడియో లె క్క చేస్కుని పెట్టుకుంటాము.
మీకు మీరు చేసిన ప్రయాణాల్లో ఎక్కువ ఇష్టమైనది ఏం ప్రయాణం అండి
ఎక్కువ ఇష్టమైన ప్రయాణం అంటే ఫ్రెండ్స్తో ఒకసారి తిరుపతికెళ్ళాను అది చాన ఇష్టం ఎందుకంటే స్టార్టింగ్ నుంచి పోయే ద లెక్క మంచిగా ఎంజాయ్ చేకుంట మాట్లాడుకుంట వీడియోస్ తీసుకుంట ఫొటోస్ తీసుకుంట పొయినం ఇట్ల ఎక్కువ
మీ ఫ్రెండ్స్తోనే ఇంకా ఎలాంటి అయినా ప్రయాణాలు చేయాలనుకుంటున్నారా
ఫ్రెండ్స్ తోటంటే ఇంకా ఎళ్ళాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అరుకు ఉమ్ పాండుచెర్రీ ఇంక ఇట్ల దుబాయ్ ఇట్లాంటి వాటికి ఎళ్ళాలనుకుంటున్నాను కేరళ ఇట్లాంటి వాటికి
కు ఎక్కువా ఇప్పుడు ప్రయాణాలు చేయడంలో ఆ మీకు ఎప్పుడైనా హెలిక్యాఫ్టర్ ప్రయాణాలు చేశారా
హెలిక్యాఫ్టర్ ప్రయాణాల హెలికప్టర్ ప్రయాణాల్ మేము ఒకసారి చేసాము ఆ ఎప్పుడంటే మన గుడి ఉంటది కద ఇది గుడి పేరు గుర్తురట్లేదు కయి ఇక్కడ్నించి సమ్మక్క సారక్కకి అక్కడికి ఎళ్ళాము హెలికాప్టర్లో ఒకసారి అంతే అది కూడ ఫ్రెండ్స్ తోటి మ్ నలుగురం ఐదుగురం వెళ్ళాము
మీ మొదటి ప్రయాణం అప్పుడేనా అండి హెలికాప్టర్లో
ఆ అవునండి అదే నా మొదటి ప్రయాణం
ఎలా అనిపించిదండి ప్రయాణం చేయడంలో దాంట్లో
అంటే మొదటిసారి ఎక్కంగ, చానా బాగు చానా సంతోషంగా పైనించి అట్లా చూస్తన్టే చాలా ఆనందంగా ఉంది మళ్ళీ అట్లనే పైనించి కొన్ని వీడియోస్ తీస్కొని వ్యూ చూడ్నికె అట్లా, చూడ్నికె అంత బాగుంది ఆకాశం అట్లాంటివన్నీ మళ్ళ అట్లనే హెలికాప్టర్ అ పైన గుడి నుంచి తీసుకపోతే అవన్ని కూడా చాలా మంచిగ చూసాము ఉ
ఓకే అండి, ఉంటాను.
ఉమ్ ఓకే అండి, ఉ మళ్ళీ ఉంటాన